వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది కానీ చిన్నగా వస్తుందండి మీ మాటలు
అవునా
మీ దగ్గర కరెక్ట్ సిగ్నల్ లేదనుకుంటా అందుకే సౌండ్ చిన్నగా వస్తుంది మీరు
అనుకుంటాంది నేను ఇంట్లో ఉన్నా
అవునా అండి ఏం చేస్తున్నారండి ఇప్పుడే చాయ్ తాగొచ్చినా అండి ఇంక మలాయి చాయ్ తాగిన అండీ సూపర్ ఉందండి మలాయి చాయి
ఎట్లుంది మలాయి చాయ్
మస్ స్నేహితులు వచ్చినారన్నమాట మేము మా స్నేహితులు అందరం వెళ్ళాము తాగేసాము వచ్చాము
అవునా ఎంతండి మలై చాయ్ కి మీ దగ్గర
పదిహేను రూపాయలు అండి మ ఫస్ట్ నేనే పెట్టుకుంటాలే దాగండియా అన్నడు కానీ తర్వాత నాతోనే కొట్టిపిచ్చిండండి పైసలన్నీ నా అకౌంట్ లో పైసలే లేవు అన్నా కూడా వినలేడు
అయ్యో ఏం కాదు
పోయినందుకు నాకే పైసలు బొక్క అండి
ఇగ అట్లా అనుకుంటామా అండి ఇక అతను
ఆ అవునులేండి ఫ్రెండ్షిప్ లో పైసలు ఏమ అనుకోలేండి అందు నేను ఏం అనుకోలేగా మళ్ళా
హ్మ్
చాయ్ తాగిండ్రా అండి మీరు భోజనము నైట్ కోసం వండుతున్నారు మా హాస్టల్లా
అవునా ఎందుకండి కరెంట్ ఎందుకు ఎళ్ళింది
కరెంట్ పోయింది వర్షం వస్తుందండి మబ్బు పట్టింది ఫుల్ చిక్కలే లేవండి అసలు మబ్బు మీద మబ్బులా
అవునా మాకేం వర్షం లేదండి బానే ఉంది వాతావరణం
అవునండి మా ఇం మా హాస్టల్ దగ్గర అయితే వాతావరణం అస్సల్ బాలేదండి వర్షం వస్తుంది మళ్ళీ చుక్క చుక్కలు పడ్డాయండి గొడుగు తీసుకురావెందుకు అని మా ఫ్రెండ్ అడిగిండండి కానీ మా దగ్గర గొడుగు లేదండి
గొడుగు ఎందుకండీ
వర్షమండి మా దగ్గర
అయ్యో పడుతుందా అండి
లైట్ లైట్ గా పడుతుందండి
హ్మ్ కొంచెం కొంచెం వస్తాయి వర్షాలు అని చెప్పి టీవీలో చూసానండి
అవును మీకు ఈ విషయం తెలుసా అండి
ఏంటండి
ఎత్తి బెరగాలంటే ఏం చేయాలండి
ఆ
జుట్టు జుట్టు పెరగాలంటే ఏం చేయ్యాలండి
జుటు నాదే ఊడిపోతుందండి రందుులకి
అవునా ఏం చేసిరండి జుట్టుడిపోడానికి
జుట్టు ఊడిపోవడానికి ఏంటండి ఒక ఆలోచనని పట్టుకొని దాని గురించి ఆలోచించు
అంతగానం ఆలోచించకండి ఏం జరిగితే అది మన మంచి కే అనుకోవాలండి
అట్లా అనుకో అట్లా అనిపిస్తాది కదండి అప్పటికప్పుడు అట్లా అనిపియ్యదు కదండి
అవునండి మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా అండి
మా మమ్మీ డాడీకి మా అమ్మ నాన్నకి తెలిస్తే చంపేస్తారండి
నేను ఒక ప్రేమించానండి ఏ అసలు అసలు ఆయన చూస్తే కళ్ళు మీకు తిరిగిపోతాయండి అంత ఇష్టం అన్నమాట నాకు
అవునా
కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం అనమాట కృష్ణుని నేను రోజు స్మరిస్తూ ఉంటాను ప్రేమిస్తూ ఉంటాను
అవునా కృష్ణుడు అంటే అందరికి ఇష్టం అండి సగం మందికి
కానీ గోపికలు ఎంతమంది ఉన్నా ఆయన కి రాదా అంటే ఎందుకు అంట అంత ఇష్టం ఓ రాధాదేవి అన్న కృష్ణుడుకి
ఇక వాళ భార్యే కదండి
కానీ ఒక విషయం తెలుసా అండి కృష్ణుడికి రా రాత్రల లేని రాధనే కావాలంటాడు నీవుకా
అవునండి మరి అంతే కదా మనం అనుకునేది ఏది కాదు కదా
అసలు మనం అనుకున్నది జరిగితే మనం మనుషుల మీదక అయితు దేవుళ్ళం అైతం కదండి రాబోడు రాముడు సీత అయిత లేకపోతే శివుడు పార్వతి అయితుండే మేము
అదే అండి
ఆ
ఇంకా అండి ఇంకేంటి సంగతులు మరి ఏం కరీ ఏం కూర వండుతున్నారు ఇప్పుడు
మా ఇంట్లో ఈరోోజు టమాటా కూర చేద్దాం అనుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళు కానీ మా దగ్గర ఏం పెడతారో తెలియదండి హాస్టల్లా
ఉ మీ అమ్మ నాన్న గారికి కాల్ చేసారా అండి
ఆ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు నన్ను మర్చిపోయినావా నానా అసలు ఫోనే చేయట్లేవు అని అంటున్నారండి అసలు
ఆ మీరు బయటికి వెళ్ళి మర్చిపోయినట్టున్నారు మీ మమ్మీ నాన్న
ఎందుకు మరి అసలు అమ్మ నాన్నని మర్చిపోతా మాండస్
అంటే మాట్లాడటం మర్చి పోయిన అంటున్నండి నేన అనేది అట్లా
లే కలాడ అమ్మగారు అంత అక పల్గుతడా రజ నాన్వా అసలు చిన్న మ ఉన్నామా లేమని కూడా పట్టించుకోండి లేవు అని అంటుంది కానీ నేను ఎంత కష్టపడేది మా అమ్మ నాన్న కోసమే కదండి ఎంతైనా జాబ్ తెచ్చుకోవాలని అంత చేసేది నాకు నా కోసం కాదండి మా నాన్న మా మామ మమ్ మీ కోసమే అండి
అంతేనండి మరి ఎవ్వరైనా వాళ్ళ కోసం వాళ్ళ కలలు నెరవేర్చడానికి కదండి చేసే
నేను ఇంత కష్ట కష్ట పడేది కూడా మా అమ్మ నాన్న కోసమేనండి మా అమ్మ నాన్న కొంచెం సంతోషపడ్డా చాలండి నాకు అసలు చాలా ఇష్టం అనమాట
హ్మ్మ్ ఏం చేస్తారండి
మా నాన్న వ్యవసాయం చేస్తార అనమాట వ్యవసాయం లా ఆ మొక్క చిన్న కంకులు పండిస్తారు అండి మా నాన్న వరి మొక్కజొన్న కంకి ఇంక మన ఇంటి కాడ తోట కూడా ఉందా అండి పూలతోోట? అవన్నీ పండ్లు మామిడికాయ చెట్టు ఉందండి ఉసురు చెట్టు ఉండేది నిమ్మకాయ చెట్టు
అవునా మీరు అన్ని పండ్లు ఇంట్లోనే పండిస్తారు అయితే
ఆ మేము అసలు కొనుక్కోమండి కూరగాయలు టమాటాలు దోసకాయలు అవన్నీ వంకాయలు మా ఇంట్లోనే పండుతాయ అన్నమాట బెండకాయలు మేము కొందరికి ఇస్తాం మా ఇంటికాడ ఫ్రీగా తీసుకుపోతారంండి కొంచెం చెట్లకి ఎక్కువ పండ్లు కనిపించిన కూరగాయలు కనిపించిన
అమ్మరాండి మీరు
మేము అమ్ముకోమండి మా ఇంటికాడ అందరికి చెట్లుంటాయ అన్నమాట వాళ్ళు త వాళ్ళు తింట వాళ్ళే తీసుకపోతా అంటే మా అమ్మ కూడా ఎం అనదండి ఫ్రీగానే తీసుకు కోండి అని అంటది.
వా వాళ్ళు మీకు ఏమన్నా ఇస్తారా మళ్ళీ మీరు ఏం లేదా అటిగా మీరే
బియ్యం అయితే అమ్ముకుంటాం అండి మిల్లులలా మార్కెట్ లో అమ్ముతాడు మా నాన్న ఒక నాలుగైదు బస్తాలు ఉంచి సంవత్సరం కి సంబంధించిన మా అక్కయ వాళ్ళకి కొన్ని బస్తాలు పంపుతాడు మీ ఇవ్వని మాకే నండి ఇగ బియ్యం
హ్మ్మ్ కింటాల్ కి ఎంత అంటురండి మీ
కింటా నాలుగైదు వేలు అవుతున్నాయంండి కానీ మా నాన్నకి ఇప్పుడు తక్కువనే అంటుండే సీజన్ ఏమి సీజన్ ఏం లేదు కదండి ఇప్పుడు మార్కెట్ లో బియ్యం అన్ని ఫుల్ దొరుకుతుంది ఎక్కడ చూడు బియ్యం అమ్ముతున్నారండి అసలు
అవునండి మళ్ళా కంట్రోల్ కూడా సన్న బియ్యం పోస్తున్నాడంండి
అవునండి అసలు ఇదైతే మరీ దారుణం అండి మేము అసలు వరి సంవత్సరం పండించిన అంత అంతే ఉంది వాడు ఏదో కేెమికల్స్ అవి ఇవి కలిపి మళ్ళా ఒకటే ఫ్రీ బియ్యం అని పెడుతుండని అవే తింటున్నారా అండి అసలు మనుషులు అలా తింటే మంచిదేనా అండి అసలు
ఆ ఇక వాడు ఇస్తున్నాడు కదా అని పుక్కిడికి ఇక వీలు కూడా తీసుకొని తింటున్నారండి బియ్యం ఏమో కొనట్లేదు అప్పుడు రైతులందరికీ లాస్ కానీ వాడు కొంటున్నా కాని రైతుల బియ్యం గాని వాడు తగ్గు ధర కొంటాడు కాబ వచ్చు
అవునండి అసలు సన్న బియ్యం అంటున్నాడు కానీ అవి నాకు భయమైతుందండి అవి తింటేమన్నై దరేమో మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ కూడా తిందామనంటది వద్దమ్మ అలాం ఏమొద్దు మనం పండించుకున్న బియ్యమే తిందాము మ ఆరోగ్యానికి మంచిది అని నేనే చెప్
అదే బెస్ట్ అండి. ఈ బియ్య లో ఒకసారి ప్లాస్టిక్ గిట్లా కలుస్తుంది అన్నారు మరి ఏమైం
అవునా అండి అసలు ప్లాస్టిక్ అస్సలు వాడొద్దండి, మ ప్లాస్టిక్ మళ్లా అవి అసలు మట్టిలో కలవవండి సమ త్సరాలు సంవత్సరాలు పడ్ గదండి వంద సంవత్సరాలయినా కర్వద్ కరిగిపోదంట. ప్లాస్
అరిగిపోదు పేపరే వాడాలంటే పేపర్ ఏమో వీళ్ళు వాడరు, ఏమనంటే ప్లాస్టిక్ కవర్ లో వేసి ఇస్తారు.
అసలు ప్లాస్టిక్ కవర్లు వేస్తే, బ్యాన్ చేయ్యాలండి అసలు ప్లా ప్లాస్టిక్ కవర్లని.
అప్పట్లో అన్నారండి బ్యాన్ అని మరి మళ్ళీ ఏమైందో, మళ్ళీ వాడుతున్నారు.
పేపర్ అయితే నేమో రీసైకిల్ అయితది కదా అండి నల్ల గైనా మళ్ళా మారిపోతాయి పే కవర్లు లాగా అసలు అవైతే అసలు కరిగే పోవు ప్లాస్టిక్.
అదేనండి అంతా ఏమో ఎందో అసలు ఈ సమాజం ఇట్ల ఎందుకుందో అసలు అర్ధం అవ్వట్లే అన్నీ నాశనం అవుతున్నాయి.
అవునండి అసలు ఇంత సమాజంల అసలు ట్రాఫిక్ అండి ఫుల్ ఉందండి మా దగ్గర, ఇప్పుడు ఇందాక బయటికి వెళ్ళినామండి చాయ్ తాగడానికి బండ్లు పోతనే ఉన్నాయండి లారీలు ఆటోలు. కార్లు
కోకుండా వెళ్ళిపోతున్నారండి.
అవునండి ఒక ఒక యాక్సిడెంట్ కూడా జరిగిందండి మొ న్న మా ఇంటి దగ్
ఏమన్న అయిందా అండి మరి బానే ఉన్నారా వాళ్ళు?
అంటే ఆటోకి బండి గుద్దుకుందనమాట, ఆటో ముందలా అన్ని గ్లాస్ పగిలి పోయిందండి ఫుల్లు, కానీ ఎవరికి ఏం కాలేదండి ఇగా.
ఇంకా నయం అండి పాపం
రోడ్డు మీద వెళ్ళాలంటే భయమైతుందండి. ఎలా ఎప్పుడు ఏం జరుగు తదో అసలు ఏం అర్థమైతలేదండి.
హ్మ్ అదేనండి అసలు ఎ ఏందో ఏమో ఇట్లా అవుతుంది.
ఆ అవునండి అసలు మీరు మీకు అసలు ఈ విషయం తెల్స్ అండి మళ్ళీ లాక్ డౌన్ అంటున్నారు మళ్ళీ ఏమన్న జాబులొస్తే మంచిగా ఉంటది కదండి లాక్డౌన్ లా
అదేనండి నేను కూడా అనుకుంటున్నా మా స్నేహితురాలు కూడా ఉంది పాపం ఆమె ఫుల్ ట్రై ఎత్తుంది ఉద్యోగం రావడాని కోసం కానీ ఇందులోనన్న వత్తదేమో ఏమన్నా రావాలి అని నేను కూడా అనుకుంటున్నా ఇప్పుడు యుద్ యుద్ధం జరుగుతుంది కా అండి.
అవునండి అసలు ఉద్ ఒ ఒక్కడే ఎక్కడో యుద్ధం జరుగుతుంది కానీ మనకెందుకండి మనం ఏం పాపం చేసినామండి అసలు మనవి కష్టాలు ఈ
ఏమో అండి ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలన్నీ ఇంటి దగ్గర నుండి చేయాలంటే అంతగా అండి
అవునండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక కొన్ని మా మా నాకు తెలిసిన ఒక అక్కయ ఉందండి ఆమె ఇంక్ ఇప్పుడు జాబ్ ఆఫీస్ కి పోయి చేస్తలేదండి అక్కడ బియ్యము అవి కరెంట్ బిల్లు పెంచిరంటా అన్ని
హుమ్ మొన్నండి నేను ఎళ్తున్నా దోశ నలభై రూపాయలు ఉండ అండి ముందు రోజు తిన్న నెక్స్ట్ డే తింటే అరవై ఐదు రూపాయలు ఏసారండి అరవై ఐదు రూపాయలు ఏసారు ఏంటి అంటే అక్కడ గ్యాస్ బిల్ అంటూర్రు
మా దగ్గర తెలుసా అండి మీకు మంచూరియా అడిగితే నూట యాభై చెప్పిండండి చికెన్ మంచూరియా
ఓయమ్మా ఇంకేం తింటామండి
అసలు మేము ఇయ్యాల తిందాం అనుకున్నోలం గుడ తిన్లేదండి నూట యబై అంటే ఎవడన్నా తింటాడ అండి
హుమ్ అప్పట్లోనేమో జిఎస్టి అన్నారన్ ఇప్పుడేమో గ్యాస్ బిల్ అని ఇవ్వని ఇవ్వని మన దగ్గర నుండే అన్ని లాగేస్ కుంటున్నారు
ట్యాక్స్ అవి ఇప్పుడు ఏదైనా జాబ్ అప్లై చేయ్యాలంటే అందరు వేలు వేలు కడుతున్నారండి ఇచ్చేదేమో లక్షల అంటే ఏ లక్ష మంది అప్లై చేస్తే వంద మంది
ఆ అసలు ఇంత తక్కువ అయిపోయినాయండి ఉద్యోగాలు అసలు ఏమైందో ఏంటో
అసలు ఈ ఈ ఈ కాలం అంత అంత పడిపోతుందండి అసలు చదువుకున్న వాళ్ళు ఒకటే చదువుకోలేని వాళ్ళందరూ ఒక దగ్గరనే ఉన్నారండి హుమ్ ఇగా తప్పదు కదండి ఏం జేసైనా దబ్బులుండి
అంతే అండి అది ఒక్కటే లక్ష్యం పెట్టుకోండి మీరు కూడా
ఆ నేను కూడా చూ చాలా ట్రై చేస్తున్నానండి నాన్న మా మమ్మీ సంతోషం కోసం అండి ఇదంత ఇదంతా కారణం
అంతే అండి వాళ్ళకి వాళ్ళకి మించింది మనకి ఏం లేదు కదండి
అవునండి
అలసిపోయారా అండి మరి బయటికిళ్ళి
కాదండి మాత్రం మా మమ్మీ కళ్ళ వాటర్ చూసి రావచ్చు నేనైతే
మ్మ్ హ్మ్ బయటికి వెళ్ళ అలసిపోలేదా అండి మరి
ఏముందండి అలిచిపో నేనే ఏమి వాళ్ళు బలవంతంగా వెళ్ళలే కదండి నాకు ఇష్టపూర్వకంగా పోయినా కాబట్టి నాకు ఏమి అనిపియదండి అలా ఏమి
ఉహూ సరే మరి ఫ్రెష్ అవ్వండి
సరే అండి మరి సరే అండి మరి హూ ఆ ఉండండి నేను కూడా ఉంటానండి
ఆ సరే